అ అక్క వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఏం చేస్తున్నారు అక్క
ఏం లేదండి మీరేం చేస్తున్నా
నేను ఏం చేయట్లేదు
అ తిన్ లేదు అక్కా మీరు తిన్నారా
ఆ లేదు ఇప్పుడే కుకింగ్ అయిపెయింది డిన్నర్ ఏం చేసారు
డిన్నర్ మేము ఇంకా చేయలేదు హాస్టల్ కదా కిందికెళ్ళినంకనే తినాలి మాది పైన ఉంది
అవునా హాస్ట్లా
మీరేం చేశారు మరి ఇవాళ
ఈ రోజు వచ్చేసి రైసు ఆమ్లెటు అండ్ బాబు మా చిన్న బాబుకేమో ఉప్మా
చేసేసి ఇప్పుడే బయటకు వచ్చా
ఏం చేసారు మరి డైలీ రోటీన్
డైలీ రొటిన్ ఏం లేదక్క నాకు ఒక చిన్న బాబు రోజు ఇగ వాడితోనే ఆడుకుంటూ వాడికి తినిపిస్తూ ఉండడమే ఈ ఇంట్లో పని వర్క్ చేసుకో
ఎల్లుండి ఉగాది కదా శ్రీరామనవమి
ఏమి లేదు ఏమి ఉన్నాయి పోలీస్ అతన
అవును షాపింగ్ ఏం లేదా
లేదండి మీరు చేసారా
నేను లేదండి రేపు వెళ్లాలి షాపింగ్ కి
శ్రీరంగమే మీ కూడా చేస్తారండి అది వే
హా ఇస్తర కాండీ
ఆ ఏం చేస్తారండి మరి శ్రీరామనవమి రోజు దాని ప్రత్యేకత మాకు దాని ప్రత్యేకత చెప్పగలరు మాకు
శ్రీరామ నవమికి ప్రత్యేకత అంటూ అంటే నాకు అంత ఐడియా లేదు బట్ ఆ రోజు సీతారాముల వారికి కి కళ్యాణం జరుగుతుంది అలాగే పానకం చేస్తారు స్పెషల్ గా పులిహోర అవి ప్రసాదంగా పెడతారు అక్కడ
అ
ఎప్పుడైనా ఆర్డర్స్ పెట్టుకున్నారా అక్క
ఆ పెట్టుకుంట మన్న ఎప్పుడన్నా
మీషో లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ
ఆ తెసు
పెట్టుకుంటారా ఎప్పుడైనా మీక ఉ నచ్చని బట్టలు అలా వచ్చాయా అంటే ఆన్లైన్లో ఒక విధంగా బయట విధంగా
ఆ కీరా
వచ్చారా కా మీకు
అలా ఏం రాలేదు అండి అంటే సైజ కొంచెం అటు ఇటు కంటిన్యూ అవుతుండే కానీ మెటీరియల్ ఎప్పుడు చేంజ్ రావాలంటే నేనూ ఆర్డర్ పెట్టుకున్న ప్రొడక్ట్ కి అసలు
అవునా యాక్చువల్గా ఒకసారి నేను ఆర్డర్ పెట్టుకుంటే అంటే ఆ అంటే ఆన్లైన్లో చూసాను ఇన్స్టాలో ఇన్స్టాలో చూసి అది వాట్సాప్ ఆర్డర్ అనమాట వాచ్ తుప్పు లో ఆర్డర్ పెట్టుకున్న ఆర్డర్ పెట్టుకుంటే కేమో అది అంటే నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను అన్నమాట బాబు పుట్టక ముందు మాకు టెన్కి షిఫ్ట్ అయిపోయిద్ది సరే నేను నేను తంబు వెయ్యాలని వెళ్ స్తున్నా మా హస్బెండ్ రిసీవ్ చేసుకున్నారు అయితే ఆస్ సారి వచ్ వచ్చేసి మనం ముసల వాళ్ళు కట్టుకుంటరు కదా నేను పెట్టింది ఒక ప్రోడక్ట్ వాళ్ళు పంపి చింది ముసల వాళ్ళ సారీ సారీ పెట్టుకున్నా నేను బ్లౌజ్ మంచి వర్కింగ్ బ్లౌజ్ వచ్చింది శారీ పెట్టుకున్నా అయితే దానికి అ మనం ముసళ కట్టు కొనే చీర మెత్తటి చీర కాటన్ చీ శారీస్ చినిగిపోయినవి నా ఆర్డర్ లోకి వచ్చాయి
అయ్యో అవునా అండి మళ్ళీ మరి రిటర్న్ చేశారు
ఆ రిటర్న్ చేయాలంటే అది ఆ ఆ ఆ వాట్సాప్ ఆడదు కదండి అది ఫేక్ క్ అని నాకు తెలీదు అరే కొంచెం తక్కువ ఎక్వ బడ్జెట్ లో మంచి శారీ మంచి వర్క్ బ్లౌజ్ వస్తుందని ఇగ మనకు ఉంటది కదా అండి డబ్బులు సేవ్ అయితాని
మీరు అప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్ ట్టరా అండి ఇన్నాళ్ళు
క్యాష్ ఆన్ డెలివరీనేే పెట్ట బట్ ఆ నాకు తంబు పే అంటే నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను కట్ ట్ టైమ్ కి తంబు పడకపోతే ఫైవ్ మినిట్స్లో క్లోజ్ అయిపోయిది సో నేను ఎల్ తే మా హస్బెండ్ కింద ఆర్డర్ తీసుకొని పైన అ వార్డుకొచ్చారు తీసి చూస్ తే ఇగ ఆ సారీ చూసి షాక్ అయినా నేను
ఆ మరి మళ్ళీ రిటర్న్ పెడితే మనీ వచ్చినాయి కానీ రీఫండ్ అయినీయా
మనీ కాదండి అసలు వాళ్ళు రిప్లై కూడా ఇవ్వలేదు కనీసం. నేను కంప్లైంట్ రైజ్ చేస్తా మెస్. మెసేజ్లు పెట్టినా ఏం పెట్టినా అ వాళ్ళు నా అకౌంటే బ్లాక్ చేసి పడేసారు టువెల్ హండ్రెడ్. వేస్ట్
ట్వల్వ్ హండ్రెడ్ ఆండి అసలు
ఆ ట్వల్వ్ హండ్రెడ్ అండి వేస్ట్ గా పడే పడేడానికి తీసిచ్చేను ఇంకేంటండి మీర్ ఎక్కడ తిన్నారా
లేదండి మీరు తిన్నారా లాస్ట్ కుంటున్నానండి మాకు కొంచెం వర్క్ వుంది ఖాళీ లేదు ఎలావున్నారండీ
ఎం చదువుతారు
ఫార్మసీ అండి
ఫార్మసియా మంచి అది ఫార్మసీ పూర్తి చేస్తే మంచి పోసిషన్ లోకేళ్తారు మంచిది ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఆ
లేదండి థర్డ్ఇయర్
అవునా ఫైనల్ ఇయర్ అయితే మొన్నే పోస్ట్లు పడ్డాయి ఇంకా టైమ్ ఉంది కదా అప్లై చేసుకోడానికి ఫార్మసీ నర్సింగ్ పోస్ట్ లు పడ్డాయండి మళ్ళీ అవ వాళ్ళకి చాన్స్ ఇస్తామన్నారు ఉమ్
మళ్ళీ ఇప్పుడు పడ్తయ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పడ్తయ
ఆ ఇయర్లీ ఇయర్లీ ఓపెన్ చేస్త వస్తారు కదండి
అండి మకదేల్వాదు అండి
ఉమ్ ఇయర్లీ ఇయర్లీ ఓపెన్ చేస్తారండి మళ్ళీ మన కి మధ్య చాలా పోస్టులు పడ్డాయి పోస్ట్ మ్యాన్లు అని ఆర్మీ అని మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ అని చాలా పోస్ట్లే పడ్డాయి ఉమ్ ఆర్ ఆర్ బి తో పాటు ఆర్ ఆర్ సి కూడా పడ్డది ఈ మధ్య ఫీమేల్ మేల్ కి మళ్ళీ మన ఎయిర్ హోస్టర్స్ కూడా పడ్డాయి
ఆ ఏమైనా చేస్తారాండి మీరు అట్లా అప్లైలు
అంటే నాకు చిన్న బాబు కదండి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు సో నేనే అప్ అప్లై చేసుకోలేదు అప్లై చేసుకుంటే బాగుండేది పోస్ట్ మ్యాన్ కైనా ఎందుకంటే మెరిట్ టెన్త్ క్లాస్ ఇంటర్ మెరిట్ ప్రకారం తీసారు కాని ఎగ్జామ్ రాసి పోస్ట్లు ఇవ్వలేదు కదా అద అది ఒక్కటి మిస్ అయ్యా
అవునవును ఏమి కాదులేయండి లేదండి నాకు అంతగా తెలియదు ఇవి మద్య
అవున్లెండి మనం కాలేజ్ లో ఉన్నప్పుడు అ అంతేం అంతేం తెలీదు
మోగొల్లు
అవును ఇంకేంటండి
ఇంకా అండి మళీ డిన్నర్ ఏం డిన్నర్ ఏం ప్రిపేర్ చేసి నార్
అవున
మీరేం ప్రిపేర్ చేశారండి మరి డిన్నర్
అర్ధం కాలేదు
డిన్నర్ ఏం ప్రిపేర్ చేశారండి
డిన్నరా ఉప్మా బాబు కోసం రైస్ ఆమ్లెట్
అ అవున కర్రీస్ ఏమి చేయలేదా
క కర్రీస్ ఏం చేయలేదు మార్నింగ్ దోసకాయ కర్రీ ఉంది అండ్ పప్పుచారు ఉంది సరిపోయిది ఏ ముగ్గురు మే కదా ఇంటి ఇంట్లో ఉండేది బాబుకి ఎలాగో ఉప్మా వండేస
ఆ మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏమి అంటీ
నాకు ఫేవరెట్ వెజిటబుల్స్ అంటే ఏమి ఉండదు కాకపోతే మనకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం
అవునండి ఏ పచ్చడా ఏ పచ్చడి ఎక్కువ తింటారు చేస్తారండి మీరు
మీకు ఏ కర్రీ అంటే ఇష్టం
ఉ ఆలు వంకాయ ఇష్టము
అవునా
మీరు మరి పచ్చళ్ళు చేస్తారండి
పచ్చళ్ళు ఆ అంటే నార్మల్ గా మనం మిక్సీలో రోజువారు రుబ్బకునేవి చేస్తాం అంతే
ఉ వేసతి
తిన్నారా సారీ ఇందాకే అడిగాను కదా ఉ
డిన్నర్ ఇంకా టైం కాలేదు థర్టీ వరకే ఫర్టీ టు నైన్ వరకు
అవునా మార్నింగ్ టిఫిన్స్ పెడతారా మీ హాస్టల్లో
ఆ పెడతారండి
నైట్ ఏ వరకు అండి ఏ మార్నింగ్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది మీకు
టెన్ కి స్టార్ట్ అయితదండీ అవునండి టెన్ కి స్టార్ట్ అయితది
మ్మ్ మీకు గేమ్స్ అంటే ఇష్టమేనా
ఆ అవును అండి ఫస్ట్ మంత్ గా అన్న అప్ చామండి
అవునా
త మంది
ఎప్పుడైనా ఆడారా స్కూళ్ళల్లో
ఆ ఆడినమండి కబడ్డీ ఖో ఖో
అవును రిపబ్ల రిపబ్లిక్ డే కి పెట్టేది కదా మనకు బలే ఉండేది చిన్నప్పుడు అవును సరే అండి మరి
ఆ ఓకే అ
ఓకే అండి